ఆ వినిపిస్తుందండి
భోజనాలు అయ్యాయ
ఆ అయినయ్ ఏం జేస్తున్నారు
ఏం లే దండి మామిడికాయ పచ్చడి కోసం అని ఎల్లిపాయల పొట్టు తీస్తున్నామండి
అవునా అన్నం తిన్నరా
ఆ తిన్నామండి
ఎం కర్రీ చేసుకున్నారు
ఈ రోజా అండి ఆలుగడ్డ కర్రీ చేసాం మీరేం జేసుకున్నారండి
నేను పప్పు చేసుకున్నాను అండి
పప్పు ఎసారా
మ్మ్
ఓన్లీ పప్పేనా అండి చారు గిట్లా చేసారా
లేదండి ఓన్లీ పప్పేనండి నిమ్మకాయ పిండుకున్నాను
మ్ హు నిమ్మకాయ అంటే వట్టి నిమ్మకాయెన అండి పప్పులో పిండా
పప్పులో పిండుకున్నానండి
మ్ హు పచ్చళ్ళు ఇప్పుడే పెడుతున్నామండి
ఏం పచ్చళ్ళు పెడుతున్నారండి
మావిడికాయ్ పచ్చడండి
ఎట్లా వేడతరు, పీక్క తోక పెడ్తారా, వక్కాతోక పెడ్తారా?
పిక్క తొక్కండి.
మరి ఎక్కడా కొంటికోస్తారా, మీరే కొడతారా.
ఇగా కొన్నే కాయలు, ఒక పది కాయలు ఉన్నాయి. మా ఫ్రెండ్ ఇచ్చిందండి.
అవునా
అయితే మార్కెట్ లో కూడా కొడతారు. కాని ఎందుకని చెప్పేసి, ఇంట్లోనే కోడదామని చెప్పేసి. క కత్తి పెద్ద కత్తి ఉంటది. గదా అండి.
ఆ మీకుందాం పెద్దతి కత్తి
మాకు కత్తి లేదండి, మామిడికాయలు కట్ చేసేది. ఇంట్లో మొన్నా ఈ చికెను ఇవి, ఈ కత్తులతోని కోడతరు కదా అండి. చికెన్ కొట్టే కత్తులు ఉంటాయి. కదా అలాంటి కత్త్తె మా ఇంట్లో ఒకటి ఉంది. అయితే, దాన్ని వట్టి కోడదామని చెప్పేసి ట్రై చేస్తున్నారు. ఇగా, పది కాయలు వట్టుకొని మార్ క్కట్కి ఎం పోతారుని చెప్పి, దాన్ని బట్టే కొ తారని చేస్తున్నారు. ఇగా
పొకపోయినా, మంచిగా ఉంటుంది.
ఆ అవునండి.
కలిపి పెడతారా, ఇవాళ్ళనే పోపేస్తారా?
లేదాండి పోపు ఎయ్యాను.
పటివ ఉప్పు
అవసరం ఉన్నప్పుడే, ఆ ఉప్పున్ను కా రము ఎల్లిపాయ ముద్ద.
ఉమ్
వేసి ఆవ పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి వేసి, మంచిగా కలిపి ఒక ఒక జాడి ఉంటది. కదండి పచ్చడి పెట్టే జాడి అ జాడీలో వేస్తానండి. కలిపి పెట్టి లో పెడతాను. ఇగా అవసరం ఉన్నప్పుడు కొంచెం అట్ల పోపు వేసుకుంటామండి. పోపు ఒకసారి, ఒక రకమే పెడుత అండి ఎందుకంటే, పసి పిల్లలు పచ్చళ్ళు తింటలేరండి.
ఇప్పుడు ఎక్కువ తింటలేరు, పచ్చళ్ళు
తింటలేరు. మళ్ళీ అన్ని రెడీమేడ్ బయట దోరు తున్నాయి కదా, అవసరం ఉన్నప్పుడు, ఒక బాటిల్ తీసుకొచ్చు కొందాములే ఆంటంటాండ్ర ఇగా
కానీ, మనం ఇంట్లో పెట్టుకున్న పచ్చళ్ళు బాగుంటది.
అవునండి, ఇంట్లో పెట్టుకుంటే బాగుంటది. కమ్మగ మంచిగా.
టేస్ట్ ఉంటది. బయట తెచ్చు పుల్ల పుల్ల వస్తది. ఎందుకో మరి
వాళ్ళు కొంచము నిమ్మ ఉప్పు వేస్తారేమోనండి. మరి పచ్చళ్ళల్లో
ఉ
అందుకె కొంచెం పుల్ల పుల్ల గోస్తాయి. మేమైతే అయితే, పదికాయలకి ఒక అర కిలో అన్నెల్లిపాయలు తీసాము. మ్ ఎల్
అవును ఎల్లిపాయలు ఎక్కువగానే ఉండాలి మంచి టేస్ట్ ఉంటది.
ఆ
క్రీమీ క్రిమీ గా ఉంటది.
అదే క్రీమ్ ఉంటది. మిక్సీలు ఎందుకు పట్టేస్ తుడు అని చెప్పేసి రోట్లోనే దంచుతున్నాం అందుకే రోట్లోనే దంచుతున్నా రోలు కడిగినా మంచిగా ఫ్రెష్గా దంచుతున్న రోట్లనే మీరు పెట్టారాండి మరి మ్యాంగో పచ్చడి
పెట్టుకున్నామండి కొంచమే ఒక నాలుగు కాయలు అంతే
అంతేనా చాల్ అండి ఏం చేసుకుంటాం మనం
అది ఫస్ట్ లోనే ఎక్కువ తినాల అనిపిస్తది తర్వాత ఇగ మళ్ళీ
అవునండి తినాల అనిపించది హ్మ్ మనం పచ్చల్లో ఆయిల్ కూడా ఒకేసారి పోసుకోవద్దండి పాతగా ఆయిల్ అయినాక తినాలనిపించది
హ్మ్ హు మంచిగ ఉండది వేరే టేస్ట్ వస్తది
ఎప్పటిదప్పుడే ఫ్రెష్గా పోబెట్టుకోవాలే
హ్మ్
హ్మ్ ఇంకేమైనా పచ్చళ్ళ పెడతారా అండి మీరు
ఏం లేదు అండి చింతకాయ పచ్చడి పెట్టుకున్నాము
హ్మ్ హు చింతకాయ పచ్చడి పెట్
అది ఫిబ్రవరిలో సంగ అది శివరాత్రి అయిపోయిన తర్వాత
హ్మ్
అది కూడా కొంచమే ఉండాలి కదా అని ఎప్పుడన్న తినాల అం పిస్తే చింతకాయ పచ్చడు నూనె పెరుగుల చింతకాయ పచ్చడి ఎస్ కొని తింటే మంచి టేస్ట్ ఉంటది
హ్మ్ హు
ఉప్మా కూడా ఉప్మాలో కూడా వేసుకుంటే బానే ఉంటది
అవునండి ఉప్మాలో బానే ఉంటది చింతకాయ పచ్చడి
హ్మ్
ఎండాకాలం మనం ఎక్కువ నిమ్మకాయ పచ్చడి తినాలండి
కో కోసేసుకున్నాము అది ఎక్కువ రోజు ఒక ఒక వెస్కొని తింటాను నేను
అదే చలికాలంలో మనం నిమ్మకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా ఎండ మంచిగా పప్పు పచ్చడి తింటే భలే ఉంటది
ఎండకాలం నిమ్మకాయ్
హ్మ్ హ్మ్ హ్మ్ అవునండి
పోప్ పేటట్లేదు గాని బట్టి ఒక్కేలా లా వేసుకోని తింటున్నా
అవునా హ్మ్ హు
పోబెట్టిన బానే ఉంటది కాని ఇట్లా ఇట్లా కూడా మంచిగా ఉంటది
ఎట్లయినా బానే ఉంటాదండి నిమ్మకాయ పచ్చడి
హ్మ్
హ్మ్
పచ్చడి పెడతార
ఆ లే పెడతాము గాని ఇగ పెట్టలేదంటే పిల్లలు వద్దంటున్నారు ఇగ పచ్చడి కోసం మనం కష్టపడుడు దంచుడు పెట్టుడు ఇగ వాళ్ళు పెట్టిస్తామంటే వద్ద అంటారు ఉన్న ఇద్దరికే అవునం డి ఉన్న ఇద్దరికే పచ్చళ్ళ లోడవయ్ ఎందుక అని చెప్పేసి పెట్టలే అండి ఈ సంవత్సరం టమాట పచ్చడి చింతకాయ పచ్చడి పెట్టాం మేం గూడ
ఉమ్
పండు పండు అంటే చింతకాయ అంటే పండు మిర్చి పచ్చడి
ఆహా పండు
పెట్టినాం ఉమ్ పండు మిరపకాయలు ఆ లేదండి మన ఇప్పుడు ఇంట్లో నార్మల్ చింతకాయ ఉంటది కదండి మనం కొనుకొచ్చుకున్న చింతకాయ
అదే చింతకాయ వేశారా?
ఆ
ఆహా మేము కత్
అయితే ఆనగ పెళ్లికి వెళ్ళాము పెళ్లికి వెళ్తే అక్కడ మిర్చి తోట ఉందండి. ఇగ అక్కడ వచ్చేటప్పుడు ఒక కిలో అన్ని మిరపకాయలు తీసుకొచ్చాము. తెలిసినామే మాకు తెలిసినా వాళ్ళ తోట అయితే ఇచ్చింది ఒక కిలో అని మిరపకాయలు తీసుకెళ్ళమని ఇస్తే అవి తీసుకొచ్చి మంచిగా అందులోకి అర కిలో ఎల్లుల్లిపాయలు వేశాము.
ఉమ్
వేసేసి ఇంట్లో ఉన్న నార్మల్ చింతపండు ఒక రోజు ఒక డే అంత ఎండలో పెట్టినాం మంచి గా
ఉమ్
చింతపండు అందులో వేసి గ్రైండర్ లో వేసి మిక్సీ పట్టినామండి. ఆ బానే ఉంది చింతకాయ పచ్ చ్చడి లానే ఉందండి అది గూడ సేమ్
పోపు బెట్టి ఉంచారా వట్టిగానే ఉంచారా
ఆ వట్టిగానే ఉంచానండి పోపు పెట్టలేదు అవసరం ఉన్నప్పుడే పోపు పెడ్ తానండి ఏ పచ్చడి ఐనా గూడా అవసరం ఉన్నప్పుడే పోపు పెడతానండి.
అట్లా చేస్తే టేస్ట్ మంచిగా ఉంటదా
ఆ అవునండి ఫ్రెష్ గా ఉంటది. ఉమ్
ఇంకేమేమ్ పచ్చళ్ళు పడతారు మీరు
ఇగ నేనంటే పెట్టే పచ్చలు చే నిమ్మకాయ పచ్చడి పెట్టాను.
ఉమ్
ఆ యక్కో అదొక పది కాయలే చెట్టుకు కాసినాయి అయితే ఖరాబ్ అయితున్నాయి అని చెప్పేసి ఒక పదికాయలే కోసి వేస్ శాను అవునండి ఉప్పూను పసుపు వేసి సీసలో వేశాను అవసరం ఉన్నప్ డు అది కొంచెం అట్లా లైట్ గా పోప్పు పెడతాం.
ఈ ఎండాకాలం వాడుంటారు మంచిగా
అవును అందుకనే మనకు తినాలనిపించదు ఎందుకో పచ్చళ్ళు
అంటే అది ఈ కందిపప్పులో నిమ్మకాయ చాలా మంచిగా ఉంటది టేస్ట్ బాగుంటది.
అవునండి
ఉంటది ఇంక కంది పప్
అవును అవునా అహా
ఒకసారి అట్లా వేసుకొని చూడండి
చూస్తాం కందిపప్పు మీరు కొంటారా నార్మల్ గా ఇట్లా కందులు తీసుకొని విసురుకుంటారా అండి?
మేము షాపుల్ నే కొనుక్కుంటామండి. అంటే అప్పట్లో అది వెనకట చేసుకునే వాళ్ళం కందులు దె చ్చి అవి ఒకసారి కడిగి ఇట్లా ఎండ పోసి చేసేవాళ్ళు యిసిరే వాళ్ళం.
మ్
కానీ ఇప్పుడు అదంతా ప్రాసెస్ ఇ షాపులో కూడా మంచిగా దొరుకుతుంది కదా అట్లే ఏం చేస్తలేము ఇప్పుడు
అప్పుడు కష్టపడ్డట్టు ఇప్పుడు ఎవరు కష్టపడుతు రండి
తెస్తే ఇసరాలే మళ్ళ కష్ట కాని ఎవరు తెచ్చుకుంటలేరు
అవునాండి
మీరు కందులే వేస్తారా పప్పు తెచ్చుకుంటారా
ఆ ఆ మేము ఇంత ముందు కందులే తెచ్చుకునేటోళ్ళము ఇప్పుడు ఇప్పుడె కందిపప్పు తెస్తున్నారు
అవునా
పన్నెండు కిలోలు పదిహేను కిలోలు ఇట్లా కొనుక్కొచ్చుకునేవాళ్ళం
అవునా
ఒక రోజు నైట్ అంతా అరబో మన బకెట్లో నానబెడుతుంటిమి
ఉమ్
నైట్ అంత నాణ్యవాల్లే మళ్ళీ మార్నింగ్ తీసి ఎండల ఆర పోస్తు మండి అట్లా ఒక వారం రోజులు మంచిగా ఆరిన తర్వాత ఇసురుకుంటమండి ఇసురికొని పొట్టు చరగడం అదంత పెద్ద ప్రాస స్ అండి ఆ ఓకే అండి